హలో
హలో
హలో ఎస్ చెప్పు
చెప్పండి ఏం చేస్తున్నవ్
ఏంలేదు తీన్నాను
ఏం దిన్నవ్
ఏం తిననబ్బ తిన్లే మధ్యానం తిన్లే మధ్యానం బస్ లొ ఒస్తుంటి గద పొద్దున్నె ఇడ్లి దిన్నా పొద్దున్నే టువెల్ ఇడ్లిస్ చట్నీ సూపర్
పన్నెండిఇడ్లీలు మూడు ఇడ్లీకే
ట్వెల్వ్ ఇడ్లిస్ తినేసి తర్వాత ఇంక మధ్యాహ్నం తిన్లే ఇప్పుడు ఒచ్చేటప్పుడు ఇంకా ఆకలేస్తంటే ఇంకోచ్చేటపుడె తిన్న ఆకలేసుంటే పైన్నె హండ్రెడ్ రుపీస్ కనిపిచా పైన్నె హండ్రెడ్ రుపీస్ కనిపి
నెట్ బాగా రావాల ఫోన్ మాట్లాడేటప్పుడు ఓకేనా
ఓకే
ఆ
ఇంకా హండ్రెడ్ రూపీస్ వచ్చిన్ ఉండె ఉంటే క్యాంటీన్ లో ఒక మిల్క్ షేక్ దాగేది ఫస్ట్
స్వాహా వంద రూపాయిల్ స్వాహా
ఆ ఇంకా ఆహ్ ఇంకా ఆకలేస్తుంటే సరే అని చెప్పి మౌంటెన్ డివొటర్ తీసుకొని రెండు లేస్ ప్యాకెట్లు రెండు యూనిబిక్ బిస్కెట్లు తీసుకున్నా ఇంకా యూనిబిక్ బిస్కెట్ ఉంది తినాలి
ఆ
ఉమ్
అయిమ్ బావుంటాయన్న అసలు
సూపర్ ఉంటాయి ఆరెంజ్ మ తెచ్చుకో మరి బలే బలే ఉంటాయి టెన్స్ రూపీస్ కి ఎక్కువ ఎక్కువ బస్కెట్ వస్తాయి ట్వల్ బికెట్స్ వస్తాయి టెన్ టెన్ టు ట్వెల్వ్ బిస్కెట్ వస్తాయి బాగుంటాయి నిజంగా బాగుంటాయి
నాక్ నచ్చవ్
నీకు నచ్చకపోతే మాకు నచ్చుతాయి
తిను నిన్నేమన్నా తినొద్దు అని ఆపనాఏంటి
తిన్న నేను
మరి తిను
తింటా
తిను
నా కొత్త చెప్పులు బాగున్నయ
మరి బాగున్నాయని చెప్తా కదా
ఇంకోసారి చెపచెప్పు ఏమైతది సోమేమైనా పోతాద
కట్ చేయి అయితే
ఉ
కట్ చేయకు బాగున్నాయి
ఇంకా ఆర్డర్ పెట్టా ఒక ఫేస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను ప్లస్ వాష్రూమ్ చెప్పులు ఆర్డర్ పెట్టా
మీరంతా రిచ్ కిడ్స్ అబ్బా ఫేస్ క్రీమ్లు ఫేస్ వాష్లు అన్ని వాడతారు అది ఏందో మంచివె వాడొచ్చు కదా మామయత్ ప్రోడక్ ట్ స్వడు
మామ ఎర్త్ ప్రొడక్టసా అంటే డబ్బలుకావాలి డాబు
అది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మారు నా మధ్యలోనే ఉంది నాకు మా అమ్మ పర్మిషన్ ఇస్తే ఇప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటాను నాకు మా అమ్మ ఇయ్యట్లే
అదే నీకేమైంది ప్రశాంతంగా ఉంది కదా బానేవుంది ఫెస్ మాకుంటే నల్లమచ్చలు వోచినయ్ కాబట్టి నేన్ యూజ్ చేయాలి నాకు ఆ నల్ల మచ్చలు పోవడం ఒకటే కావాలి నల్ల మచ్చలు పోతే
అంటే మరి మరి నాక్ కొంచెం గ్లాస్కిన్ తెచ్కుందాఅని
ఉం సెలదేంది
గ్లాసిస్కిన్
ఉంహు ఉంహు
గ్లాసిస్కిన్ కావాలి షైన్ అవ్వన ఫేస్ అందుకోసమే
హ్మ్
రైస్ వాటర్ తీసుకో ఇఫ్ ఇన్కెస్ కొనాలనుకుంటే
అవ్ తదిలే
నాకు మా అమ్మ నేను మొన్న అడుకున్న ఇంటికి పోయినప్పుడు పెట్టుకుంటామా అని ఉన్నదా ఉండమ్మా మల్లా అన్కివే బాడేబడదు అని ఒకటే మాట అనింది
అంతే కదా మరి
గమ్న అయిపోయిన నేనింకా కావాలంటే కస్తూరి కొనిస్త తీస్తోకపో అనే అదే ఉంది లే ఇకా సాల్ లె అన్న
సూపర్
నీకెందుకు అంతా హ్యాపీ అసలు
అంతే లె
ఇంగా ఇంగా బాగా అందంగా తయారైతది ఆ పిల్ల అని అనుకోవాలి కదా
ఇంగ ఎందుకు నన్ను డామినేట్ చేద్దామన
ఇప్పుడు అంటే ఇప్పుడు నాకంటే అందంగా ఉన్నావానా నువ్వు
ఉన్స్ డౌటా అందులొ అందుకే హలో అందుకేకదా నాక్ పడ్డరా అందరూ అంటె మీకు ప్రపోసింగ్ సేసార్ అన్కో అదేనాంటానా నేను ఐతే వాళ్నే చేస్కపో
మరి నువ్ కుడ వాళ్నే చేస్కపో
మీరైయ్యేందుకు స్మా
ఇప్పుడు చేస్కుంట ఒక మాట్రాని అయిపోతావ్
ఎంచేస్తవ్
అ చేయాల్సింది చేస్తంటున్నా
కాదు నువ్ నువ్వైతే చెప్పింది మాకె మా క్యూర్ కొన్నారని కూడా నువ్వే చెప్పింది నీ క్యూర్ కొన్నారని కూడా నువ్వే చెప్పింది నేనేం చెప్పలేదు కదా
అవునా ఇంగా ఇంగా గుర్తు తెచ్చుకో ఎవరేం చెప్ నారో
ఏం చెప్పినాను
అంటే తమరూ
ఒ
చిన్నప్పుడు ప్రపోజల్స్
నేనా నేన్ చేస్ననా నేన్ చేశానా నేన్ చేశానా లేక్
నీ చిన్నవ్ అవి నువ్వే గదా చెప్తవ్ నాకు
నేనె చెప్పాను నాకాల్ చేస్తే నే తాప్ నేన్ అది నా దన్నేమంటారు
ఉ ఏమంటరు
తెక్కాల
ఉ మరి అ ఏదీ గుడ నా మిస్టేక్ కాదు గదా హౌకెన్యూ జడ్జ్ మీ
ఐమ్ వెరి గుడ్ బాయ్ గుడ్డ్ బాయ్ కాదా
కాదు
ఊ కాదన్ దొబ్బెయ్ లేపోతే కాదన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నవ్ నీ పన్ చూస్కపో
అ ఎంది కట్ చేయదు పద్ నిమ్షాలు ఉండాల్ లేక్ప్ పోతే నీకే డబ్బుల్ పోతయ్ చెప్తున్న నాకేం నేను వేరోళ్కైనా చేస్కుంట
అ సరేలే నెనేం అడగన్
ఆ మరి ఇప్పుడు చేయి చూద్దం
చేస్త టైమ్ ఒచ్చినప్పుడు చేస్త నాకేన్
ఊ ఇప్పుడ్ నా టైం నడుస్తుంది ఏదో నాకు టైం వచ్చింది ఎక్కువ మాట్లాడంటే కాల్ కట్చేస్త చెప్తున్న ఊమ్ అసలే నువ్వు ఇరవై ఇరవై చెయాల్ల నావి రెండు నాది ఇది రెండోది
ఆహా రెండోది ఆహా
ఓ నేన్ రాకూడదు సారీ
ఉ
ఫోర్ మెంబర్స్తొ ఇన్స్టాల్ చేయించా
ఊమ్
నీకి నాదో నాలుగు ఐదు సార్ల్ అన్కో
హు
అక్కదొక నాలుగైదు సార్లు పది నువ్ ఇద్దర్తో కావాలనీ
మీ ఇద్దరితోనా
ఉ
ఇద్దరుతో మామ్మే హ్యాండ్ ఎకిచేతది అన్న కానీ వాళ్ళకి ఒచ్చిండళ్ళ కదా ఆ టాస్క్ ఓచ్చిండళ్ళ కదా
అవును టాస్క్ రావాలి రావాలంటే మినిమం టూ త్రీ డేస్ పట్టుదీ
మ్ అదే
మరేం చేస్తావ్
చూద్దాం ఏదొ ఒకటి
నాతోనా నాకు ఓస్తే ఇస్తాలె
నువ్వు పెట్టుకో మా నాకేం వద్దు నీ డబ్బులు నువ్వు పెట్టుకో నాకు వాదమ్మా
నేను నిన్ను ఆదుకుంటాన్న తెలుసా నీకు మేటర్ అస్సలు
తెలుసు అందుకే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఎందుకే డబ్బులు నీకు ఇచ్చేస్తా పడతాన
కట్ చేస్తా కట్ చేస్తా నేను ఇప్పుడు మరి నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు సారీ చెప్పు మీ అమ్మాహ నేను అసల్ ఓపుకొను నా నాకి అట్లా చెప్తే సరిపోదు నేను అంటే నున్న నాక్ కి నేను నేను నిన్ని సారీని యాక్సెప్ట్ చేసేలాగా నువ్వు చెప్పాలి
యామ్ సారీ
ఆహా నో
సారి బుజ్జి
నో
సారీ బుజ్జికొండ
పేరులు యూస్ చెయ్యకూడదు చెప్ప కదా అవేం యూస్ చేయకుండా నువ్ నాకు చెప్పాలి ఇప్పుడు
సారీ
అంటే ఇప్పుడు స్ట్రేంజర్స్ కి కూడా సారీ బుజ్జి కన్నా నాన్న అని చెప్పుకుంట వెళ్తావ ఏంది నేన్ ఇప్పుడు ఒక స్ట్రేంజర్ కదా నీకి ఆహా నో నో తరగలే నా మనుసులో నేను ఆక్సెప్ట్ చెయ్యను
సారీ సారీ
నో నో
సారీలు చెప్పుకుంటూ కూర్చుంటే కాల్ అవాద్ ఆది
ఎందుకు అవదు ఆల్రెడీ ట్వ మిన్ టూన్ ఉంది ఇంకా అంతే
బాబోయ్ ఎయిట్ మిన్ అయ్యిపోయింద అప్పుడే ఎయిట్ మైన్స్ అవుతుంద అంటున్న
ఆ
కన్ నువ్వు అక్కడ పేరు చెప్పేవ్ కదా
ఏడ చెప్పంది అట్ అట్లేం ఉండదు పిల్ల బచ్చలాగా చేయకు చెప్తున్నా అరె ఏంది నువ్వు ను ఇదే నేను ఆ రోజు కామెడీ ఎంద్ తెల్సా అప్పుడు మేము ట్రైనింగ్ లో ఉన్నాం కదా దాంట్లో కూడా కొందరు పిల్లలు చేస్తున్నారు వాళ్ళొచ్చి ఏం చెప్పారు నాతో అసలు ఏం మాట్లాడకో ప్రొఫెషనల్ గా మాట్లాడాల గట్టిగన్నా, స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని మాట్లాడాలా అని చెప్పారు. అవునేమో అనుకోని ఫస్ట్ కాల్ నేను సునీత అక్కకు చేసినా.
ఉ
అంతా నేను అబౌట్ ఫుడ్ అని ఇద్దరం డిస్కస్ చేసినం నేను సునీత అక్క చి పేర్లు యూజ్ చేస్తున్నానే దాంట్లో చాట్లో ఫుడ్ గురించి మాట్ మాట్లాడదాం అని చాట్ జీపీటీ చేసుకున్న తెలుగులో మాట్లాడి ఎత్తగాని హలో కూడా అనుకోకుండా జీవితంలో కుంటే చాలా ముఖ్యమైనది అని అన్న హిహి అది జస్ట్ నార్మల్ మల్ గా కాల్స్ మాట్లాడొచ్చు అంట హ్హా
ఉమ్
అ అక్క నవ్వి నవ్వి వెట్టింది చూడు అసలు నాకు చె క్కల్ నొప్పిస్తున్నాయ్ వైషూ అన్న సరేలే అని ఇట్లా నవ్వుకుంట ని ఫేవరెట్ ఫుడ్ ఏంది అన్న ఒకసారి కి అయితే నవ్వింది. పాటికి నా ఫే ఇక నాకు బ్లాంక్ అయిపోయి నేను ఐస్ క్రీమ్ అనేసిన ఇక్కడేనా ఐస్క్రీమ్ ఫుడ్ అయితుందా అని ఇంగ ద అది ఆరోజు అంతా ఇమిటేట్ చేసింది చూడు అ అక్క అస్సలు. అట్లేముండదు అయిపోయింది. కట్ చెయ్ ఇంగా మల్ల చెయ్
ఉంది టెక్నీకల్